అండి
నమస్కారం అండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఖాళీగా ఉన్నాము విద్య గురించీ ఏమైనా తెల్స్. కుందామని చెప్పి ఆలోచిస్తా ఉన్నా అండి.
అవునా అండి ఏం తిన్నారండి.
మేమా అండి పులిహోరా చేసుకున్నాం అండి.
అవునా అండీ. అయినా అండి మేం మ్యాగి తిన్నాం అండి. ఆ ఈ రోజు మనమూ విద్యా యొక్కా ప్రాధాన్యతా. ప్రాముఖ్యత గురించి మాట్లాడదామండి.
అవునండి ఖచ్చితంగా
ఆ ఎందుకంటే విద్యా అనేది ఇప్పట్లో చాలా అవసరం అండీ.
అవునండి
విద్యా అనేదీ మనిషి జీవితాన్ని మార్చగల అత్యంత. శక్తివంతమైన ఆయుధం అండి.
అవునండి విద్య అనేది మన జీవితానికి వెలుగునే ఇస్తాదండి.
అవునండి విద్య వల్ల మనకు జ్ఞానం, వివేకం మరియు మంచి ఆలోచనలు. కూడా వస్తాయండి.
అవునండి అవునవును
ఆ ఒక వ్యక్తీ జీవనంలో విజయం సాధించడానికి విద్ ద్యా ఎంతో అవసరం అండి ఫస్టు.
అవునండి
అవును నిజంగా అండీ మనం ఇప్పుడు చదవకపోతే చదువు చదవగలలేకపోతే. మనమూ చదివించకపోతే మనల్నీ ఎక్కడికన్నా వెళ్ళినా ఏమైనా చెయ్యాలన్నా. మనం అది తెలుసుకోలేమండీ అన్ఎడ్యుకేటెడ్ గానే ఉండిపోతాము.
అవునండి మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందండి విద్యా. అంతేకాకుండా మనకి చాలా అవకాశాల్లో ఆ చాలా అవకాశాలు ఇస్తుంది ఆ ఇంకా ఆ. చాలా చాలా రంగాల్లో మనము. పార్టిసిపేట్ చేయొచ్చండి.
ఆ అదే కాదండి మరి ముఖ్యంగా ఎప్పటికైనా ఫస్టూ ఒక విద్ ద్య ఉన్న వ్యక్తి తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడండి.
అవునండి అది మాత్రం ఖచ్చితంగా
ఆ సమాజంలో గౌరవాన్ని గూడా పొందగలుగుతారండి.
అవునండి
ఆ విద్య వల్ల మనిషి ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి
అవునవును
ఐతే తన కాళ్ల పైన తాము నిలబడతారు
అవునండి
అండి విద్య ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు భావిస్తారు
అవునండి అదొక పునాది లాంటిదండి విద్య అనేది అంతేకాకుండా విద్య విద్య అనేది విజయానికి ఆ మొదటి మెట్టు అని చెప్తాం కదండ అండి అది కఖచ్చితంగా మొదటి మొ మొదటి మెట్టు అయింటుందండి విద్యలో
ఆ అదే అండి ఆ ఇది ఒక ఒక దేశ అభివృద్ధికి విద్య చాలా ముఖ్యమైనదండి
ఉం అవునండి
పంతులైన ప్రజలు ఉన్న దేశం ఆర్థికంగా సామాజికంగా మరియు సాంకేతికంగా అభివృద్ధిని చెందుతుంది
అవునండి
ఆ విద్య వల్ల నిరుద్యోగం తగ్గుతుంది
అవునండి అంతే కాకుండా చూడండివిద్య వల్ల మనకి ఇ ఆ ఆ చాలా ఆలోచనలు కూడా పెరుగుతాయండి అంతేకాకుండా ఇప్పుడు ఒ హ ఇప్పుడు జీవితంలో విజయాన్ని సాధించాలంటే ఎంతో విద్య అవసరం అంతేకాకుండా చాలా మందికి చాలా కళలు ఉంటాయండి
ఆ అవునండి ఆ విద్యా జీవితంలో క్రమశిక్షణ నేర్పుతుంది సమయ పాలన మరియు కష్టపడి చదవడం ఆ విద్య విద్యార్థులు కేవలం పరీక్షల్లో మార్కుల కోసమే కా కుండా భగవ జ్ఞానం కోసం చదవాలి చదువుతో పాటు మంచి విలువలు కూడా తెలుసుకోవాలండి
అవునండి అది నైతిక విలువల్ని తెలుపుతుందండి విద్య అనేది ఇప్పుడు చూడండిండి ఇప్పుడు మనం ఎక్కడికైనా పోతాము ఓయి ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఇప్పుడు మనకి కనీసం ఒక బస్సు బస్సు పెరయినా చ తెలియాలంటే ఖచ్చితంగా విద్య అనేది వచ్చిండాలి కదనండి
ఏదైనా ఒకరితో మాట్లాడగలిగేలాగా తెలుసుకునే కలిగేలాగా అప్పుడంతా ఉండాలి కదండి ఆ చాలా ముఖ్యమ అండి
అవునండి ఇప్పుడు మనకి విద్య వచ్చిందంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయండి అంతేకాకుండా ఇంకా క్రమశిక్షణ కూడా వస్తుంది ధైర్యం వస్తుంది
జ్ఞానం వస్తుందండి ఫస్ట్ ఆ విద్య వల్ల చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాము చాలా చాలా తెలుసుకుంటాము ఎలా ఉండాలి ఎలా తెలుసుకోవాలి ఇలా అంతా నేర్పిస్తుందండి విద్య మనకు విద్య మనలోని అజ్ఞానాన్ని కొలిగిం చ్చి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుందండి
అవునండి ఖచ్చితంగా అది మాత్రం
ఆ మంచి పౌరులుగా ఎదగడానికి విద్య ఎం ఎన్తో అవసరం అండి పైగా మనం చదువుకొని మంచిగా ఉన్నత చదువు చదివి అలా ఉంటే సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా విద్య ప్రాధాన్యత పాత్ర బాగా ఉంటుందండి
అవునండి అంతేకాకుండా ఇప్పుడు చూడండండి ఇప్పుడు మనకి విద్య వచ్చిందంటే అది మనకి నిజమైన సంపద ఏంటుందండి అది అదే మనకి మొదటి మెట్ అయి ఉంటుంది ఆ మొదటి మెట్టు ఆ విద్యతోనే మనం ఎంతో ఎంతో ఎంతో సంపాదించచ్చు అంతే కాకుండా చానా భవిష్యత్ కి తలుపులు తెరుస్తాదండి విద్య అనేది ఇంకా ఇంకా చిన్న పిల్లలకైతే అయితే మనం ఇప్పుడు చూడండండి చిన్న పిల్లలు ఉంటారు చిన్న పిల్లలకి ఇప్పుడు మనం విద్య విద్య అనేది ఫస్ట్ విద్యా దానం అనేది చాలా గొప్ప దానం అండి అది ఎక్కడ రాదు అన్నది దానం తర్వాత విద్యా దానమే అంటరంట అవునండి
ఆ నిజంగా అండి
ఉ ఇంకా చెప్పాలంటే చూడండండి ఇప్పుడు చుడు చదువు మనలో ఆ ఏమంటారు సృజనాత్మకత మరియు పరిష్కార ఆ పరిష్కార నైపుణ్యాలు కూడా పెంచుతుందండి
అవునండి ఇంకా ఇప్పట్లో అయితే చదువుల్లో మంచిగా డిజిటల్ క్లాసెస్ అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి, లైబ్రరీస్ అని చెప్పి ఇలా విద్యల్లో ఇంకా చాలా మంచిగా చేస్తున్నారండి
ఉ అవునండి
ఆ విద్యార్థులు ఇప్ అక్కడి నుంచినా నేర్చుకునే అవకాశం పొందుతున్నరండి ఇప్పుడు
అవునండి
చాలా మంచిగా చేస్తున్నారండి చదువుతో పాటు మంచి విలువలను కూడా తెలుసుకుంటున్నారండి
అవునండి అంతేకాకుండా ఇప్పుడు చూడండి పూర్వకాలంలో మనుషులు కి విద్య రాకపోవడం వల్ల ఇప్పుడు సమాజంలో ఎలా ఎదగాలి సమాజంలో ఎక్కడికి పోవాలి అనేది చాలా కష్టమ అయిపోతుందండి
అవునండి నిజంగా అందుకే కదండి ఇప్పుడు తమరు పిల్లల్ని ఎంతైనా కానీ ఉన్నత చదువుల చదివిస్తురండి ఇప్పుడైతే
అవునండి ఖచ్చితంగా ఉన్నది చదువు చదివించాలి పిల్లల్ని ఒక మంచి పొజిషన్ లో ఉండాలండి
మన పిల్లలు చదవాలి మన పిల్లలు మనలాగా ఉండకూడదు అని చెప్పేసి
అవునవునులేన్ లేండి
ఆహా అవునండి అలా ఉన్నత స్థాయిలకు ఎంత అంటే ఎంత పెద్ద చదువులైనా చదువి ఇచ్చేలా ఉన్నారండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఆ విద్య వాల్యూ వాళ్ళకు తెలుసండి
అవునండి
ఎలా అని చెప్పేసి
అ ఇప్పుడు చూడండి అండి మనం ఒక ఒక ఒక దాంట్లో పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు మీకెం వచ్చు మీరేం చదివారు అసలు కనీసం వాళ్ళకి ఆ కనీసం ఆ కేపబిలిటీ ఉందా వాళ్ళకి అది ఉందా ఇదిందా అని చెప్పి చూస్తారంండి ఇప్పుడు వాళ్ళకి ఒక కళ ఉంట టుంది ఇది చెయ్యాలి అది చెయాలి అని కానీ ఆ విద్య వాళ్ళకి రాదండి ఆ విద్య నేర్చుకో వాళ్ళ కళని ఆ సాధించే వాళ్ళు కదండండి అందుకే ప్రతి చిన్న పౌరుడికి మనం విద్యని పంచాలండి ఖచ్చితంగా ఇప్పుడు మొదటి పుట్టిన్ వెంటనే ఆ క్రమశిక్షణ నేర్పించాలండి విద్యతో పాటు ఆ విద్యలోనే క్రమశిక్షణ ఉంటుందండి
అవునండి నిజంగా అండి ఈ కాలంలో అయితే సాంకేతిక అభివృద్ధి చెందడంతో విద్య మరియు సు సులభంగా అందుబాటులోకి వచ్చింది ఆన్లైన్ తరగతులు డిజిటల్ బ్ మరియు విద్యా యాప్ ద్వారా విద్యార్థులు ఏక్కడినుంచయినా నేర్చుకునేలాగా ఉందండి హ్మ్ అదే కాకోకుండా మన దేశంలో అనేక మహానబావులు కూడా విద్యాధార ఎంతో గొప్ప స్థానాలనే సంపాదించారండి ఆ ఎవరండి డాక్టర్ అంబేద్కర్ గారు గాని డాక్టర్ ఏజిపిజే అబ్దుల్ కలాం కానీ అలాంటి ఎంతో మంది మహనీయులు విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను ఓ రూపొందించుకున్నారండి
అవునండి అంతేకాకుండా ఇప్పుడు చూడండి అండి విద్య విద్యతో పాటు మనం ఇప్పుడు పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసర్ అవసరమండి చదువు మనలో ఆ ఇప్పుడు చదువు అనేది మనకి లక్షణాలు అభివృద్ధి చేస్తుంది అంతేకాని క్రమశిక్షణ అవ త మనం ఒక పక్క నుంచి విద్యతో భాగంగా నేర్చుకు కోవాలండి ఇప్పుడు చూడండి జీవితాంతం కొనసాగించే ప్రయాణంలో విద్యని ఒక ఒక పాటలాగా భావించాలండి అంతేకాకుండా ఇప్పుడు చూడండి ఆ విద్య వల్ల మనకి ఆ ప్రపంచాన్నే తీసుకోవచ్చండి విద్య అనేది ఒక పునాది లాంటిది అంతే కదా అండి
ఆ అవునండి అది విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాదండి మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతారు మ్మ్ మంచిగా మంచి ఒక వ్యక్తిగా కూడా ఎదగడానికి అవసరం హ్మ్ మనంమందరం విద్య యొక్క విలువలు గు గుర్తించి జీవితంలో ఉన్నంత లక్షణాలను సంపాదించుకో సంపాదించడానికి కృషి చేయాలండి
అవునండి ఖచ్చితంగా విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి
నిజంగా అండి ఇప్పట్లయితే ఒక మహిళలకు కూడా చాలా అవసరం అండి విద్య
అవునండి మహిళలకనే కాదండి అందరికి విద్య అవసరం విద్య అనేది చాలా చాలా అంతేకా ఇప్పుడు చూడండండి ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటాము విద్య రాకపోతే అసలు కనీసం వాటిపైన చదవడానికి కూడా మన ఎంతో ఎంతో కష్టపడాలండి అదే విద్య వచ్చింటే మనం ఒక దేశం కాదు కదా విదేశాలు తిరగచ్చండి కానీ ఒక విద్య ఉంటే చాలండి మనము మన జీవితాన్నే మార్చేస్తుంది వెలుగు వస్తుందండి మన జీవితంలో
అవునండి ఫస్ట్ మన జీవితంలో వెలుగు తెచ్చేదే మనం బాగా చదువుకొని ఒక ఉన్నంతర ప్చ్ ఆ గుర్తింపు తెచ్చుకొని అసలు మనం చదువు కుంటేనే కదండి ఒక గుర్తింపు అనేది వచ్చేది
అవునండి ఇప్పుడు చూడండండి
క్రమశిక్షణ అవి కూడా ఉండాలండి ఎలా కలిసిమెలిసి ఉండాలి ఎలాగా ఎలా ఉండాలి అందరితో ప్రతి ఒక్కటి అన్ని ఉండి నేర్చుకోవాలండి విద్యలోనే అన్ని నేర్చుకోవాలి
అవునండి
ఇదే కదండి మనకు విద్య అన్నీ నేర్పిచేది
అవునండి
నిజంగా అండి విద్య మనకు చాలా నేర్పిస్తుంది
అంతేకాకుండా ఇప్పుడు చూడండండి విద్య అనేది కేవలం పుస్తకాలు పుస్తకాల నుంచే వచ్చే జ్ఞానం కాదండి దానిని ఖచ్చితంగా మనం అర్థం చేసుకొని అది ఎలా వాడాలి ఎలా ఉపయోగించాలి ఆ ముందుకు సాగడానికి అదొక మార్గం చూపిస్తాదండి విద్య అనేది ఒక శక్తి ఆ పుస్తకాలు నుంచి వచ్చే విద్య అనేది మనకు కేవలం ఒక అవగాహన కోసం దాన్ని ఎలా ఉపయోగించాలి ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఒక ప్రాక్టికల్ గా నేర్పిస్తుందండి వి
నిజంగా అండి ఎప్పటికైనా ఆ సొంతంగానే అవునండి నిజంగా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి
అవునండి
నిజంగా అండి చూడండి విద్య వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆ సరే అండి అయితే థ్యాంక్స్ అండి ధన్యవాదాలండి
హ్మ్